ఆ వింట ఇది ఉన్నది ఇప్పుడే స్నానం చేసి
ఇప్పుడా చీ పొద్దుగాల ఏంచేశావు
చేయలే నూనె పెట్టుకున్నా ఫోన్ చూసుకుంటూ ఉన్నా పొద్దు నుండి
హమ్ ఏమన్నా రాసి నావ రికార్డ్సు అసలు ఒకటి ఓపెన్ చేయలేదు నేనైతే
ఏం చేసినా మార్నింగ్ నుండి
తినను
ఆ అంతేనా నేన్ గఅదే జెసిన
ఇక ఒక్క రోజు అన్ని కంప్లీట్ చేసుకొని కూర్చొందాం అనుకున్నా కానీ చాతన అయితే లేదు ఇక పొద ధులే
బద్దకం
ఏ చీగి ఇప్పుడు కూడా బుక్కులు పట్టుకోవాల అనిపితన్ ది
ఆ
డా వంట అయిపోయిందా మీది ఆ చూపెటిల్ల మరి గైడ్ కి
ఏడ జూపేట్ నా
నేను ఇచ్చిన లే ఓ అవునా ఇప్పుడు వేస్టేనా
ఆజు పెడితే తిడతాది గోరంగా తిడుతది అది జూపెడితే
ఇంతకంటే క్యాప్సె పోయినాయి కదా
క్యాప్స్ కాదు అన్ని హెడ్డింగ్స్ అన్ని స్పేస్ లేకుండచ్చన్నాయి
అవునా కాదు గవన్ని అవసరమా చూసుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంద లే చూసి మిగితా ఎడిట్ చేసు ఉంటే అయిపోతది కదా
అట్లా వద్దు మాకు
సాఫ్ట్ కాపీల ఇన్ఫర్మేషన్ ఒక్క చూస సరిపోదా మీకు ఎందుకంత ఓవర్ ఆక్షన్ చేస్తాంది మా గైడ్ అయితే ఆయనకు జూడి తయమని తెలు రా ఆ ఓకే అమ్మా ఓకే బాగానే ఉన్నాయి గాని తిరుపతి రెడ్డి ప్లేస్ తిరుపతి అని పెట్టండి చాలన్నాడు గంతే
ఆ తిరుపతి రెడ్డి అని వద్దంటున్నా
ఆ నేను అదే కోరుకున్నాబ్బా తిరుపతి రెడ్డి అయితే కింద వస్తుందని చెప్పిన కదా పేరు హమ్ యా తిరుపతి అని పెడితే సెట్ అయింది ఇగ అది
ఆ
ఒక్కటే చెప్పిండన్న చూసి ఆయన అసలు మొత్తం చూసి చిషన్నోళదో కూడా ఇలా అన్ని తిప్పుకుంటా పోయిను ఓకే అన్నాడు ఇక మా తగ్గట్టు ఉన్నాడు మా గైడు
మంచిగా దొరికిండు
మాకే పీల్చక తింట ఉంది
ఏ ఏమ్ ఇప్పటి వరకి నెక్స్ట్ వీక్లో విడుతలుగా వచ్చేమోయ ఫైనల్ రివ్యూ మరి
పెడుతది మరీ
ఊ
ఆ
ఈ సాఫ్టు కాపిల జూస్ నార్మల్ గా ట్యాప్స్ ఏమి లేకుండా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉన్నా అని చెప్తే అయిపోత్ అంతే కదా అవి ఎడిట్ చేసుకుంటే సరిపోవా ట్యాప్స్
సవడ నజు
తా మరి వాళ్ళకెట్ల ఓకె అన్నాయి ఆమె డైరెక్ట్ డాక్యుమెంట్ తీసుకొచ్చింది కదా.
వాళ్ళ చూపెట్ ట్లేదట అసలు వాళ్ళు
చూపయాలి చూపయకుండా మా డాక్యుమెంట్ ఎట్లా తీప్పించిందామే అంటే ఏ
మరిప్రవళిక అడుగు తర్లేన్నది లేదు
ఉ అంటే ఈ డాక్యుమెంట్ కూడ యు బేలా అంటాన
ఆ సూపియలే అంటే ఇది తెచ్చింది కద సాఫ్ట్ కాపీ జూపియ డైరెక్ట్ తెచ్చిళ్ళ
హ్మ్ హు
హు
ఇప్పుడేన్ ఎంతయిందా ప్రింట్ కి నువ్వే పెట్టుకున్నావు మనీ
ఆ ట్వంటీ రుపీస్
వేస్టఎనిగావి బ చ ఇప్పుడు అది మళ్ళా ఎడిట్ చేసినా కూడా మళ్ళా దాన్ని తిప్పించి చుపియాలి కావచ్చు ఇగ
ఏమో దాని ఈ అక్షరకి ఏం తెల్వదు నేను పోయినా అయిపో మ్యామ్ దగ్గరకి. ఆ ఏమ ఏం చెప్తే ఏం అర్ధం చేసుకున్నద ఆమె సిగ్నేచర్ అంటాంది ఏదేదో అంటాది
మరి నువ్వే పోకపో తీ ఆమెను ఇంతకు బంకినావ్ ఆమె ఇంతున్నదాన్ని ఇంత చేసి చెప్తది తెలుసా అక్షర ఉం బీ
మన క్లాసెస్ ఏ ఉన్నాయి ఏడ టైమ్ ఉంటుంది
అవును నిన్న కలుుద్దామన్న గూడా ఆమె రాలే కదా షర్వనాస్రెక్స్ ప్పకే రాలే కద
అట్లంటే కదిప్పుడు ఆ ఇ మళ్ళా ఎక్స్టర్నల్స్ వచ్చే రోజు వేరే లాస్ట్ రివ్యూ వేరేనా
వచ్చేది ట్వంటీ ఫిఫ్త్ కనేమో చెప్పిల్లు కదా
ట్వెంటి ఫిఫ్త్ అది కాలేజెక్స్పో కదా
అప్పుడే ఎక్స్టర్నల్సొస్తరు
కప్పుడాస్
ఆ అదే గా
ఉమ్
అదే ఫైనల్ ఎక్స్పో ఇగ కాలేజ్ మొత్తంల ఎక్స్టర్నల్స్ కూడా అప్పుడే వస్తరిగ
ఆహ
ఉమ్ ఈ లాస్ట్ ఫైనల్ రివ్యూ ఈ వీక్ పె లో నెక్స్ట్ వీక్ లో చెప్తదిగ అంతే అయిపోత్ తదిగ
ఫైనల్ రివ్యూ లు పీపీటీలు పెట్టి చెప్ పాలే గద
పీపిటీ పెట్టి అవుట్పుట్ చూపెట్టుకుంట చెప్పాలిగ వచ్చిగ
ఉమ్
ఉమ్
సూపరున్నది కథ
ఇప్పుడు ఎక్స్టర్నల్సొచ్చినప్పుడు కాలేజ్ మొత్తం పెడతరా ఇగ
ఆ నువ్వే అన్నవ్ కదిప్పుడు
ఆహా కాలేజ్ మొత్తం అన్నావ్ కదా కాలేజ్ అందరు కలి త్ ఒకసారే పెడతారా ఆహా వేరే బ్రాంచ్ వాళ్ళు ఓన్లీ థర్డీయర్సేగా
దర్ థార్డ్ సెకెండ్
ఆహా ఇప్పుడు మనకే కద ఉన్నాయ్ వాళ్ళ ఫైన్ వాళ్ళకి మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకుంటా.
ఆ వాల్లనెంతూరిచ్చుకుంటాలో మాకు ఎందుకు శార్వాణి ఉన్నేదసలు ఈ మిని ప్రాజెక్ట్ కి ఇంతతెత్తది ఇంక అబ్స్ట్రాక్ట్ కైతే రెండు సార్ల ప్రింటుల్ తీపిచ్చినాం
స్ట్రాక్ ప్రింటు తీపించ్చినంక కూడా ఎవ తన్న చెప్తదా అసలు నీ
ఇట్ల తన్నాలసలు దాన్ని
మీ తగ్గట్టు దొరికిందిగ పోయిపోయి మీ బ్యాచొల్లతోనే ఇకండి గైడ్ కూడా
ఆ ఏం సక్కగ లేదు ఈ అక్షరమ్మ ఏం ఫీల్ అయితా ఇంకా ఇంక నెను నేను కూడ ఫోకస్ బ్యాచ్ లో ఉంటే ఏం ఎట్లాండ అసలు
అవును ఎవరేసి అసలు ఏమన్నా పట్టించుకున్నా వాళ్ళు ప్రాజెక్ట్ గురించి హా ఆల్ సక్కగా మళ్ళా అవుట్ పుట్ వస్తలేదు గడి ఇంకోసారి దాన్ని మళ్ళా చేసుడు
ఇచ్చె ఇప్పుడు ఇంటికి తీసుకొపోమన్న అక్షయని అక్షయని ఇంటికి తీసుకోవమన్న చూడు ఒకసారి అవుట్పుట్ వచ్చేలాగ చూడు మ ఇల్లా వెనస్ డేనే కదా ట్వంటీ ఫిఫ్త్
ఓ నెక్స్ట్ వీక్ వెనస్ డే అయితందా యే
ఉమ్మట్
ట్వంటి ఫస్ట్ అనుకుంది ద
ఆ ట్వంటి టు ట్వంటి త్రీ
కాదు ట్వంటీ ఫస్ట్ ఎక్కడిది ఈరోజు నైన్టీన్ మండె ట్వంటి సెకండ్ ట్వంటి థర్డ్ ట్వంటి థర్డ్ అనుకుంటా
మండెనె ట్వంటీ థర్డ అదే వెనస్డే ట్వంటి ఫిఫ్త్ ఉమ్
కాదు కాదు బియమె బియమె అప్పటి వరకు రావాలా అఔట్పుట్గా
ఉమ్
అంటె ఏం పోతందంది మరి మోటార్సా
ఇంకె మోటార్ బ్యాట్రీలు చాన పోతాయి అవి ఇప్పటికి మూడు నాలుగు పెట్టింది ఉమ్ ఎక్స్ట్రా కూడ కొనా లె
ఇప్పుడు ఇది ఒక్కటి దిప్పిసై ఇది ఒకసారి చేసై అయిపోతుది మర్ల రివ్యూ కూడ ఉంది కదా ఇప్పుడు కూడా చూపియాలె కద యెమో ఔట్పుట్ ఆ
కాది ఇ అవుట్ పుట్ లు ఇంకెందుకు ఓయ్ ఈ ఒక్కసారి వచ్చింది ఎప్పడికి ఉండదా
అవి పోతాయి ఏమో
ఛీ ఇక మనీి పెట్టి చీపించింది కూడా గంత అయితాంది
అవునసల్ ఎంత పడ్డాయి మని
ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి ఫైవ్ హండ్రెడ్గా ఫోర్ హండ్రెడ్ ఏ పడ్డా
వామో ఇంకా మేజర్ కి ఇంక ఎక్కువనే పడతాయి కావచ్చు కదా. మనకి మేజర్ కాలేజ్ వల్ల ప్రొవైడ్ చేస్తారా, అది కూడా మనమే చేయాలా
కాాలేజ్ వొళ్ళు ఎందుకు పృవై
అప్పుడు ఎవరు అన్నారు. అంటే మనీ టూ థౌజండ్ అట్ల ఏమో గడితే వాళ్ళు ఒకవేళ మీకు ఇష్టం ఉంటే సెలెక్ట్ చే. మనేగాట్ పిచ్కన జేపి చనా ఎవరు అన్నారు. ప్రాణమ్య వాళ్ళ ఎవరు అన్నట్టున్నారు.
ఇదే గద
ఉ మంతంత్రిదని మని ఎక్కువ తీసుకుంటారు మరి
ఏ టూ థౌసండ్ తక్కువనే కదా గ్రూప్
ఆమె అట్లా అన్నది. టూ థౌసండ్ ఏం ఏమో అని అంతకంటే ఎక్కువనే తీసుకుంటారేమో.
ఆ ఫోన్ వస్తా అంది. నాకు ఎత్తచ్చా. ఎత్తనా
ఎత్తు అర్జెంటా అదే ఎమర్జెన్సయా ప సరే అయితే ఎత్తు మరి
లై హోల్ ఉండు ఉండరా అదా.
ను ఎతే ఎూ అ నింద ఎ భష స్త మ మా
హలో
హలో
చెప్పు అయిపోయింది. పిచ్చి లేతాంది నాకు
ప్రాజెక్ట్ గ్రీన్ చాల త
యది అన్నీగ డాక్యుమెంట్ అవ్వ
ఉ
ఎక్కడున్నావ్ ఇ ఇంట్లో ఉన్నా. ఎడున్నా మరి ఇంటి ముందు వయి కిల్స్ ఆరో టైమ్
హుహ్మ్
ఏం కర్రీ చేయలా, ఏం కర్రీ చేయాల ఎమ్ కర్రీ మటన్ మాది అ ఎందుకో ఫెస్టివల్ స్పెషలా, మాది నిమ్మకాయలు పచ్చడి, ఆ ఇయలా కూరండ బుద్ది గాల్ మామ్మకు
ఉగాది పచ్చడి జేసుకున్నారా, మీరు
చేసుకున్నాం. భక్ష్యాలు కూడ్ చేసుకున్నాం. నేనే చేసిన భక్ష్యాల్ నేనె చేసినామా అని
హ్మ్
పప్పు ఉ ఉరగాయ్ స్వీట్స్ అయిపోయినయి, కూడా
ఆ